హలో
హలో
వినిపిస్తుంద
ఆ వినిపిస్తానని బాగున్నారా
బాగున్నాం మంచిగా ఉన్నాం మీరు మంచి కదా
ఆ మంచంచినే ఉన్నాం మేము కూడా ఎంఏస్లు
ఏం లేదు ఈ రోజు మాకు పరీక్ష అయిపోయింది
ఆ ఎలా ఎలా మంచి రాచల్ మరి పరీక్ష అవునా ఎందుక చదువు మంచిగా చదివితే మంచిగా రాస్తారు మంచిగా చదిని ఎట్లా రాస్తారు
అ ఫుల్లు ఏయ్యంది రాయి రాకుండా వచ్చింది కష్టంగా వచ్చింది పేప
ఏ పరు ఎట్డ వచ్చినా మీరు రాసే తీరంగా రాస్తే ఎట్లయినా ఏం కాదు కదా
కొంచెం కష్టంగా వచ్చింది ఇంకా ఏం చేయలేక వచ్చి పడుకున్నాం తిని
అవునా
అ మీరేం చేస్తున్నారు ఆ
మేం ఏం లేదు ఇప్పుడే అన్నాం తిన్నాం మేం
నీకు జ్వరం వచ్చిందా
ఆ నాకు జ్వరం వచ్చింది అందుకనే ఇట్లా మాట్లాడుతున్నా
ఆహా
అందుకని మా స్నేహితుడు ఫోన్ చేసి ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు
అవునా
ఆ
నేను చేస్తే బానే లిఫ్ట్ చేసిండ్రుగా
ఫోన్ చేయా ఫోన్ చేస్తా అంటే అన్ని నెంబర్ కొన్ని కొన్ని నెంబర్ లిఫ్ట్ చేస్తాం కొన్ని కొన్ని నెంబర్ లిఫ్ట్ చే్యము అందు
ఆ
ఆ అట్లా ఇప్పుడే కొంచెం అన్నం వేడి అన్నం ముడ్కబట్టు
మీరు రూమ్ లో ఉంటారా హాస్టల్ లో కాదా
హాస్టల్ కాదు మాది రూము
ఓకే ఏం చేస్తారు మీరు
ఏం లేదు ఆ చిన్నగా అట్లా పార్ట్ టైమ్ లోకి ఏదనా ఒకటి చేస్తాం టైం దరికినప్పుడు
ఆహా కాలేజ్ అయిపోయిందా
అయిపోయింది
ఓహో
అయిపోయింది అట్ల ఖాళీగా ఉంటే ఏం వస్తదని అట్లా ఆ పార్ట్ టైం లాగా తిరుగుతాను కొంచెం కొంచె సమయం కేటాయించుకనియినా సంపాదించుకుంటున్నాం అట్లా ఇప్పుడే లేదుగా మా స్నేహితుడు బయటికి వెళ్ళండు వాన కొొరకు అన్నం పెడుతున్నాము
ఓో అన్నం మీరు దేని పొయ్యి మీద వేసుకుంటున్నారు ఇప్పుడు కట్టెల పొయ్యి మీద
అది లేదు మంది రైస్ కుక్కరే పెట్టుకుంటాం మేము ఆ నేను రైస్ కుక్కర్ పెట్టుకుొని రైస్ కుక్కర్ లోనే వండుకుంటాం
మీకేం గ్యాస్ ప్రాబ్లం అయితలేదా ఇప్పుడు
అంటేా ప్రాబ్లం అంటే మేము అప్పుడు ఆ ఇప్పుడు అప్పుడు మూడు వందల యాభై ఉన్న గ్యాస్ ఇప్పుడు ఎనిమిది వందలు ఉంది కాబట్టి ఇంకా మనిషికి ఆ రెండు వందలు రెండు వందలు ఎక్కువ వేసుకని ఆ గ్యాస్ నింపించుకున్నాం
ఓ మీకు దొరికిందా అని నింపడానికి
ద ద అక్కడ అదనా కూడా ఒక నాలుగైదు షాపులు తిరిగిన తర్వాతకి
ఈ రోజు మాకు రోడ్ మీద ఒక బండిలా ఫుల్ ఉన్నయి గ్యాసి పెట్టుకొని పోతున్నారు ఒకట్లాపేద్దామా అని ఆలోచించిన
అయ్య అట్లా లేపేయ పయి మరి అంటే లేపేసినా కూడా జేవులో పెట్టుకునేది కా కది అది మళ మోయల మళ అంద జనాల మధ్యలా ఒక్కదాని నువ్ అవి అంటే వింతగా పోతే వాళ్ళందరు నిన్నే చూస్తాం మళ్ళా
అంటే మా మిత్రురాలుు ఉంది కదా ఆ అమ్మాయి ఐడియాలు అవన్నీ
అంటే ఎవరు వచ్చినా కూడా ఓకే మీ చేతి లలా ఏమన్నా మీ జేబులలో బట్టేటి విధో ఒక రెండు జేబులలో ని కొని పోడూరు మీ జీవులల్లో పట్టేటివి కాదు కదా ఆ అట్లాగా చేయ చెప్పనే మనం చెయ్యాలి గాని చెయ్యను పని మనం అనుకున్నా కూడా అది మనం కరెక్ట్ అ కాదు మంచిది కాదు కదా
ఎవరా రాశిరా మీకు తెలిసినా వాళ్ళు ఈరోజు పరీక్ష
మా ఈ రోజు పరీక్ష ఏం లేదు కాని అప్పుడు మా
అ
మా స్నేహితుడు ఒక్కడే ఏమో ఇవాళ ఏమో మొన్న ఏమో రాసిండట పరీక్ష ఇవాళ వాళ్ళ రిజల్ట్ వచ్చేసినాయి
అలా సెలెక్ట్ మంచిగా మంచి మార్కులతోనే వచ్చిండట
హ్మ్
హ్మ్ ఆ వస్తది కావ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఇండియన్ ఆర్మీ ఆట
ఓకే ప్రభుత్వ ఉత్తమం
భారతీయ సైనికుడు
ఆహా మీరు రాయలేకపోయారు మరి
నేను కూడా రాస్తాను గానీ నాకు కొంచెం హైట్ తక్కువ ఉన్నా నేను
అయ్యో
లేను నేను కొంచెం ఇక మా జీన్స్ వల్ల అట్లా తక్కువనా ఉన్న నేను విడ వడ వాటికి రాయాకుండా వేరే వాటికి వేరే వేరే వాటికి రాల్దామని చూస్తానా కానీ మనం చదుదాం అంటే చదవనికి ఎక్కువ జ్ఞాపక శక్తి చదివినా కూడా జ్ఞాపక శక్తి ఉంటలేదు అసలు ఏం చేయాల అట్లా ఉండాలంటే
అట్లా ఉండాలంటే మీరు మనకు అవి ఏంది బాదం కాజు ఇంకా ఒకటి వాల్నట్స్ అని ఒక మెదడు
అట్లది అట్లది అట్లా తింటే ఒత్త అని నమ్మకంమేమి ఉంది మనకు అసలు అట్లా తన్నట్ళ అయితే అట్లా తినట్ ల్లో అయితే మరి చాలా మంది పైసలు ఉన్ను డబ్బులు ఉన్నువాలు పెద్ద పెద్ద ద్ద వళ్లు మొత్తం బక్కలు బక్కలు తెచ్చ
అంటే అవి బస్తత బస్ అసలు తినొద్దు లేదా రోజుకొరు రండు మూడు నాలుగేళ్లు తినాలి అంతే మంచిది మన అనా బాడికి
తా ఇనాల అన్న రూలేయే అంత దాన్నే పాటించడం అది కాదు కదా
కాదని ఒక నమ్మకం ఉంచుకొని
అట్లా అయితే ద దేశం మీ మొత్తం అలాంటి అందరికి కావాల్సింది జ్ఞాపక శక్తే కదా
అవును
కావాలంటే అవి దొరకనేది ఇప్పుడు గ్యాస్లుక దొరకన అట్టు అవి కూడా దొరకనే దొరకవు
అవును ఏం మాట్లాడి తలేరు కదు మీరు పంచలేసి
అంటే ఇప్పుడు మాట్లాడ ఇప్పుడు ఉన్నది అ అయితే అట్లే కదా ఇప్పుడు మనం బాధం తినాలంటే ఇప్పుడు మనం ఓన్లీ మన ఏ ఏ పర్సన్ కి బాధ తింటే జ్ఞాపక శక్తి పెరుగుత అంటడో గవ్ పర్సన్ తింటే అయిపోతుంది. అందరి తినాలంటే మళ్ళీ, అందరికీ ఆ బస్తాలు బస్తాలు కావాలి. ట్లే అలాంటి జరిప్ ఇట్లా ఇల్ వీటి ఇప్పుడు గ్యాస్ లైనై ఇప్పుడు పెట్రోల్ ఇలాంటివి సరిపోనే సరిపోవ్ అట్లా వాటికి కూడా
అవున్ మరి ఎట్లా మీకు ఇప్పుడు
అంటే నాకు తెలియదు కానీ నేను నాకొచ్చిన కొంచెం అది ఒక చిన్నది డౌట్ అని నేను నీతోనే అడిగిన గంతే ఆ
మరి ఎట్లా గుర్తుంచుకుంటారు ఇగా
అదే నాకు తెలియదే మరి నాకు తెలిక మీరు అందుకనే మీచ్ మీర్ మీరు చదివిల్ అంట్ చదువుకుంటారుళ్ళ అంటారు గదా మీరే చదివి ఎట్లా రాస్తారు పరీక్షలు ఎగ్జామ్లు పరీక్షలు
ఇ పరీక్షలు ఎగ్జామ్లు మాకు కూడా గుర్తుండకనే గది ఈయల సక్కగా రాయలేద్
అయ్య గుర్తుండక్కనే రాయాల్ రాకంటే మరి ఇప్పుడు చదివి కూడా వేస్ట్ కదా అంటే
ఆ ఆ కొంచెం కూడా చదవకపోతే ఆయన్ ఆ కొంచం సగమ అన్నారు ఆగి పోతుందే మీరే
జేయాలి ఎక్కువ
ఎమ్ జేయాలి అ తలని కొట్టుకునిరీ దేనికైనా ఏసి కొడత్ కట్టుకోండి ఒకసారి
అంటే ఏం చేసిల్ అంటే వాళ్ళు ఒకసారి ఊ చదవడం గుర్తుండాలంటే ఊరికే రాయాలి వాటిని రాయాలి బాబ ఊకే అనుకోవాలి మనం మనం అనుకొని రాసుకుంటూ అనుకోవాలి అని అన్నారు. అది నిజమేనా అట్లా,
ఆ అంటే ఒకటి ఉంటది ఒకటి నాలుగు ఏడు అని ఒకటి అందరూ పెద్ద పెద్ద మేధావులు అదే ఆ పటిస్తారుంట అంటే ఒక్కటో రోజు ఒక రోజు చదివింది ఫస్ట్ రోజు అంటే మొదటి రోజు చదివింది మల్ల నాలుగు రోజు రివిజన్ చేసుకొని
అసలు అసలే చదవారు ఓన్లీ రేపు ఎగ్జామ్ అన ఇలా నైట్ వరకు అయినా కూర్చొని చదువుతారు అప్పుడు వాళ్ళకి మంచి మా మంచి మార్కులు పొందుతార అసలు ఎట్లా పొందుతారో కూడా తెవాదు నాకు
అవు అది అదృష్టమే మరి అలది ఇగ
గలాంటి జ్ఞాపక శక్తి కావాలని నేను అనుకుంటా గాని
ఉమ్ వాళ్ళని నడకపోయినవా ఎమ్ చెత్తారు అని
అది ఎప్పుడు అయితలేదు ఎట్లా అయితదొ అ ఎప్పుడూ పని అయితలేదు మరి వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారా అనుకుంటే ఏమో ఇగ వాళ్ళకే ఎంత బిజీగా అంటే పని మీను ఉంటారు కదా అనుకోని నేను ఎవ్వరని అడగాను ఎక్కువ
ఆ కనుకోండి కొందరి ఎవరినైనా కొందరిని కొనుక్ కుంటే మీకేదో కొన్ని
ఆ ఇగ్ మన మన మన ప్రయత్నం మనమన్నా చేద్దాం అనుకొని ఇగ చదువుతానా ఆ దేవుడు ఉన్నాడు ఇగ మన్ మనకు అనుకొని అట్లనే చదువుతా ఇగా
అవును దేవుడు ఏదో ఒకటిటీరాసిపేట్ తుంటాడు మాన కోసం గంతే
ఆ రాసిపేటడం వల్ల మనకి వచ్చేటి వచ్చేటి వస్తేయి రాణియి రావు
ఉమ్
ఉమ్ అయినా ఈకా ఇప్పుడు ఇప్పుడల్లా ఎక్కువ ఈ చదువుమినన్ జ్ఞాపక శక్తి పెట్టుకొని ఏం చేస్తలేరు అంతా మన ఆ వుందు అంతే మన తెలివితోనే అన్ని పనులు చేసుకుంటాళ్లు ఇక ఆ తెలి మన తెలి మంచిగుంటే ఒక చదువు మీదనే కాకుంట ఇంకా వేరే వేరే వాటి మీద కూడా ఉప ఉపయోగించు తోని ఉంటాళ్లు అసలు ఇప్పుడు కొత్త కొత్త ఈ కథలు రాస్ తల్లు కొత్త కొత్త సినిమాలు తీతలు ఇవన్నీ చేస్తాల్లుగా ఇక అసలు ఎట్లా వాళ్ళకి అట్లా ఎట్లా వా టైం
అందరి అందరికీ అందరి మెదలు ఒకే లాగా పని చేయవు కదా అందుకే అట్లా అందరివి ఒకలాగా ఉంటే అందరు ఒకటే పని చేత్తారు అట్లా వేరు వేరు ఉంటాయి తన
అదే ఒక్కటి పని చేయదు కాని మరి ఎట్లా అది మాకు కూడా గలాంటి తెలివు ఉంటే మేము కూడా ఇ ఇక్కడకి ఉండపోతే ఎక్కడెక్కడికో ఉంటే మంచి మంచి స్థాయిలు పొందేవాళ్ళం మేమైతే
ఫోన్లే ఏది రాసి పెట్టి ఉంటే అదే అంటారు కదా అది అదే అదే దారిలో ఎల్లిపోండి ఇక మీరు కూడా
సార్ మంచిగా మీరు నాకు గీలోకి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం చేయాలంటే కొంచెం మీరు ఇది చెప్పిరు బాదం వినాల న్నారు ఓకే మీరు ఒక మంచి మంచి ముచ్చటనే చెప్పిర్రు ఇంకొకరిని ఇంకొక మంచి ముచ్చట అడుగుతా అట్లా అడిగి అడిగి మీ అందరిని అడిగి ఒక
పో ఏదో ఒక రోజు
ఒక రోజు అడిగి ఇగ వీళ్లన ఏ కాల త్రడ్ గంత మనం గంత స్థాయిలో పొందన అవసరం లేదు గాని
అ
ఆ ఏదో కొంచెం మా అమ్మ నాన్నని కొంచెం మంచిగా చూసుకునే స్థాయికోతే నాకు చాలు
ఆ సరే మరి ఆట్లనే అందర్నీ కనుక్కోండి
ఓకే అండి సరే అండి